హలో అండి ఎలా ఉన్నారు
బాగనే ఉన్నా అండి
మీకు ఇష్టమైన ఆ మేము కూడా బాగున్నామండి
ఉమ్
మీకిష్టమైన పండగ ఏంటి
మాకిష్టమైన పండగ సద్దుల బతుకమ్మ పండగ
సద్దుల బత్కమ్మ ఎలా చేసుకుంటారండి
సద్దుల బత్కమ్మకి ముందే మేము ఉమ్ ఒక తొమ్మిది రోజుల ముందు వెంగిలి పూలేస్తాం వెంగిలి పూలు
వెంగిలి పూజగా ఆమ్ పూలతోనీ జరుపుకునే పండయే సద్దుల బతుకమ్మ
ఆ చెప్పండి ప్రాసెస్ చెప్పండి
ప్రాసెస్ అంటే ముందుగా మేము బతుకమ్మ పండుగ కంటే ముందు బొడ్డమ్మనెస్తరండి
బొడ్డమ్మ చిన్న పిల్లలు కలిసి అందరు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు కలిసి బొడ్డమ్మ ఆడుతారు ముందు
ఆ
ఇంటికి తీసు కొచ్చి మట్టితోని బొడ్డమ్మనేస్తరు ఒక పీట వెట్టి పీట పైన
బొడ్డమ్మనేసి బొడ్డమ్మకిట్ల గ ద్దలలాగా స్టెప్స్ వెట్టుకుంటూ వోయి పైన ఒక చెంబు వెట్టడానికి చెం బు వట్టట్టుగా ఓ ప్లేస్ ఉంచి బొడ్డమ్మ పైన చెంబు వెట్టి అందులో సాయంత్రం మనం ఆడుకుంటాం గదా
ఉమ్
చెంబులో బియ్యం వేస్తారు ఆ చెంబులో బియ్యం వేసి ఇగా చిన్న పిల్లలు పెద్ద వాళ్ళందరూ కలిసి ఇగ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటు రౌండ్ గా తిరుగుతరు బొడ్డమ్మ చుట్టూ రోజు అట్ల తొమ్మిది రోజులు చేస్తరట్ల
మీకు ఇదే పండగంటే ఎందుకిష్టం
ఇగ అందరి తోటి కలిసి చేసుకునే పండగ కాబట్టి సద్దుల బతుకమ్మ పండగ అన్ టేనే ఇష్టం అందరు చుట్టాలు బంధువులు అందరు అస్తరు గద ఫ్రెండ్స్ వస్తారు అందుకే సద్దుల బతుకమ్మ పండగ అంటే ఇష్టం
అయితే బతుకమ్మ పేర్చేటప్పుడు మీ ఇంట్లో మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా మీరు ఒక రే చేస్తారా
ఆ మా అందరు హెల్ప్ చేస్తారండి ఇంట్లో అందరు హెల్ప్ చేస్తేనే బతుకమ్మ పేర్చుకోవడం తొందరగైతది
మరి బతుకమ్మకి పెట్టవలసిన పువ్వులన్నీ ఎక్కడి నుంచి తె తెప్పిస్తారు
ఇగ కొన్ని పూలు ఇంట్లో పూస్తాయి మందార పూలు చక్రం పూలు నంది వర్ధనం పూలు
అంటే అన్నీ ఇం ఇంట్లో ఇంట్లో నుం చే ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేస్తారా లేకపోతే కొన్ని బయట నుంచి కూడా తెప్పి
అంటే కొన్ని బయట నుండి కూడా తెప్పించుకుంటాము బంతి పువ్వులు సీతమ్మ జడలు ఉంటాయి కదా
ఆ
సీతమ్మ జడలు బంతి పువ్వులు గుమ్మడి పువ్వు ఇగ బతుకమ్మకు గుమ్మడి పువ్వు పెడతాము గౌరమ్ మా ఇగ అవన్నీ బయట నుండి కొనక్కచ్చుకుంటాం
మీరు మీ చిన్న ప్పటినుంచే ఈ పండగనీ ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారా
ఆ చిన్నప్పటి నుండి చిన్నప్పడి నుండే చేసుకుంటా
మీ ఊర్లో అతి పెద్దగా పండగ ఏం జరుపుకుంటారు
ఇగ మా ఊర్లో అయితే అది పెద్ద పండుగంటే మేమున్న కాన్నా మా సొంతూర్లనా
ఇప్పుడు మీరున్న దగ్గర
మేమున్న దగ్గరంటే బతుకమ్మ పండుగే పెద్దగా చేస్కుంటాం.
అంటే మీకు ఏమన్న జాతర జరుగుతుందా?
జాతరలంటూ ఏం జరగవండి ఇక్కడ అంటే జాతరంటే దసర నాడు గుట్ట పైనకి వెళ్తాము.
అవునా మీ ఊర్లో గుట్ట కూడా ఉందా
లో గుట్ట ఉన్నది. గుట్ట పైన దసర నాడు రావణసురున్నీ కాలిస్తారు.
ఓవర్ కాలేస్తారు?
ఇక్కడ మాకిక్కడ ఎమ్మెల్యే ఉంటడ్ కదా
ఆ
మ్ పెద్దవాళ్ళు అందరు ఉంటర్ అక్కడ గుట్ట పైన
ఆహా
ఇగ అక్కడ కొంచెం చిన్నగ జాతరలాగా అనిపిస్తది దసర నాడు
అంటే మీర్ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట.
ఆ అవును దసరా పండగంటనే మాకు బాగా ఇష్టం.
రు ప్రతి పండుగన్ జరుపుకుంటారా?
ఆవును మేం ప్రతి పండుగను జరుప్కుంటాం.
పండగ ముందు మీ ఇంట్లో ఎలా సిద్ధమౌతారు.
ఇక ముందే ముందే ప్రిపేర్ చేస్కుంటాము. ఇప్పుడ్ రేప్ పండగ అండంగా ఒక్కొక్క రోజు ముందే అన్ని వస్తువులు రేపటికి సంబంధించినయి ఏమే మ్ ఉన్నయి అన్నీ ఒక ముందు రోజు కొనుకచ్చుకుంటాము.
పండుగల కోసము ఇల్ ఇంట్లో అన్నిటిని అలంకరిస్తరా
అంటే డెక్రేషన్ అంటే కొన్ని కొన్ని పండగలకు చేస్తాము. కొన్ని కొన్ని పండుగలు డెకరేషన్లేం అవసరం ఉండవండి.
ఎలాంటి పనులకు డెకరేషన్ చేస్తారండి.
ఇప్పుడూ వరలక్ష్మి వ్రతం చేస్కుంటాము దానికి డెకరేషన్ చేస్తాము. మ్ ఇంట్లో గణేశుని పూజ చేస్కుంటరు అప్ ప్పుడు కూడ డెకరేషన్ అవసరమే ఉంటది చేస్తారు. అట్ల డెకరేషన్ అవసరం అనిపిస్తే చేస్తాం.
ఓ మీరూ పండగలప్ అప్పుడు కొత్త బట్టల్ కొనుక్కుంటారా?
ఆ కొనుక్కుంటామండి దసరా పండగ్కి కొత్త బట్టలు
అంటే పండగ రాకముందే షాపింగ్ చేస్తారన్నమాట.
ఆ షాపింగ్ చేస్తాం. ంది
పండుగల ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా? పండుగల ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా
ఆ పండుగలక్ ముందు మేం శుభ్రంగా చేస్కుంటమండి. ఇల్లు భూజ తీస్కోవడం దులుప్కోవడ డం
ఆహా
అన్నీ బోళ్ళన్నీ ఇంట్ల ఉన్న వస్తువులు గుడా శుభ్రం చేస్కుంటాం. సెల్పులవన్నీ దులు కొన్ డస్ట్ లేకుండా కొత్త పేపర్ ఏస్కుంటాం చేంజ్ చేస్కుంటాం మొత్తం. ఇక అంత డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటాం ఇంట్లో ఇల్లు మంచిగా కడుగుతాం
ఓకే పడుగ రోజు మీకు ఉదయం పండగ రోజు ఉదయం మీకు ఎ ఎలా పండగ రోజు ఉదయం మీకు ఎలా ప్రారంభం అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే
ఇక పండగ రోజు లేవంగానే మామూలుగా బ్రష్ చేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇల్లు క్లీనింగ్ బయట మొత్తం కడగాలే మాకు బయట ఆడుకునుడు బాగుంటది లేవ్వంగానే మోటర్ వేసి మోటర్ వేసి పైపు పట్టి నీళ్ళు వాడతాం ఇళ్లంతా
మ్మ్ హ్మ్
నీళ్లు పట్టేసి ముగ్గులు వేసుకుంటాం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ నాలుగు గడపలున్నాయి నాలుగు గడపలకి ముగ్గులు పెట్టుకుంటాం దోర్ల ముంగట యా గేట్ బయట పెద్ద ముగ్గు వేసుకుంటాం తులసి గద్దగాడ ముగ్గు వేసుకుంటాం మంచిగా ముగ్గులో పసుపు కుంక పెట్టుకుంటాం అందరు వచ్చి చూస్తారు మా ముగ్గనే
అవునా అయితే చాలా పెద్దగా వేస్తారు అయితే మీరు
ఆ ముగ్గులు పెద్ద వేసుకుంటాం మేము ఇగ అందరు అంటారు ముగ్గు పిండింత అయిపోతుంది ఇంతగానం ఎందుకేసుకుంటార అంటారుగానీ మా ముగ్గు వేసుకోవడం అంట భాగా ఇష్టం
ఓ పండుగ సమయంలో మీరు ఎవరినైనా ఆహ్వానిస్తారా లైక్ మీ పేరెంట్స్ ని గానీ మీ కుటుంబ సభ్యులని గానీ మీ చుట్టాలని గానీ
ఇగా చుట్టాలంటే ఎవరు వస్తారండి పండుగ సమయాల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళే పండుగ చేసుకుంట టం కదా ఇగా మేమైతే పండుగలకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము
ఆహా
ఆహ్వానించుడు అంటే ఇగ సత్యనారాయణ పూజ చేసుకుంటే అలాంటి వి ఎమన్నా ఉంటే ఆహ్వానించూతం
ఉగాది పండగ మీకు తెలుసా
ఆ తెలుసా అండి
ఉగాది పండుగలో మీ ఇంట్లో ఏ ఏ వంటకాలు చేస్తారు
ఉగాది పండుగకు ముందు రోజులు లేస్తాము ఇల్లు శుభ్రం చేసుకుంటాము మంచిగా శుభ్రం పూజ చేసుకుని దేవుని ఫోటోలు అన్ని మొత్తం తీసి కడుక్కుంటాము మంచిగా గంధం పెట్టి బొట్లు పెట్టుకుంటాము ఫోటోలకి
ఆ
గా హ్మ్ గంధం పెట్టి బొట్లు పెట్టుకొని మంచిగా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకుంటాము దీపాలు ముట్టించుకుంటాము హారతులిస్తాము దేవుళ్ళకి ఇచ్చేసి మాకు కూరడకుండా ఉంటది కూరడకుండా మొత్తం నీటి గా కడుక్కకోని అందులో వేసి వేసేటివి అన్ని వేసేసి మంచిగా కూరడకుండా పుదించుకుంటాం కూరడకుండా కొబ్బరికాయ కొడతాం
కూరాడకుండా అంటే ఏంటి
కూరడకుండా అంటే ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కూరడు పెట్టుకుంటాం కదా
ఆ
పూజ రూంలో కూరడ పెట్టుకుంటాము ఇగా ఉగాది ఉగాది రోజు మంచిగా పాతయి ఉంటే అవన్నీ బియ్యము కుడుక పోక కఖ్జురపాండు పసుపు కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అందులో అవన్నీ పాతాయి కడుక్కొని కొత్తయి వేస్తామన్నట్టు మీయా అవన్నీ అనంతరము బూరెలు చేసుకుంటాం శనగపప్పు ఉడకబెట్టుకొని చక్కెర వేసి గోధమ పిండి కలుపుకొని బూరెలు చేస్తాము బూరెలున్ను మన చింత పండు రసం సం పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి అప్పుడు మేం ప్రసాదం తింటాం దేవుని ప్రసాదం